ఉమ్ కాలేని ప్రోగ్రెస్ తనా చాల వతుందంట నాకు ఇంకో కాల్న్న లిఫ్ట్చేచ్చేయమన్నట్టే ఉంటంది ఉమ్ ఇంగొ ఫస్ట్ ఒక ప్రాజెక్ట్ కంప్లీట్ చేసే ఎ సైనైన్ తర్వాత ఇప్పుడు నేను ఎస్సైన్ చేసాను కంప్లీట్ ఐపోయింది గదా నాది దానిక్ అమౌంట్. పడతాయో లేదో టూ డేస్ లో తెల్తది ఏమన్నా అమౌంట్ తక్కువ పడ్డం లేదంటే. పడ పోడం ఏద రిజెక్ట్వడంలాంటీయైతే. మిగిలిన్నియి పర్ఫెక్ట్ గా చెయొచ్చు.
అ
అంటే మనం ఫస్ట్ కళ్ళే ఈ ఇప్పుడు ఈ ప్రాజెక్ట్ మొత్తం ఎల చేస్తాం గదా ఎలా ఎలపడ్తలాగా టాపిక్స్ లేకుండా అలా గాగుండా మిగిల్నాయ్ జాగ్రత్త. చేయొచ్చు. అది ఫస్టుది కంప్లీట్ చేసేది ఆ అది. ఫస్ట్ కంప్లీట్ చేసేయి తర్వాత ఈ టైం చూస్కొని చక్కగా కుదురుంగ చేస్కొచ్చు. టాపిక్ వైస్.
ఉమ్ ఉమ్.
ఉమ్ అందుకే మామ్మ దాని మా అమ్మకూడా అసైనైంది ప్రాజెక్టొకటి ఒకటి.
ఆ టాస్క్ వచ్చేసాయా.
వచ్చింది కానీ ఇంకా స్టార్ట్ చేయలేదు నేను చేయను ఇప్పుడప్పుడే. టూ డేస్ బ్రేక్ తీసుకుందాం అని. మల్లిక్కడ కూర్చొని
ఉమ్.
హలా ఉంది. ఐదైపోయింది అప్పుడేనే తెలీట్లేదా.
ఆ ఐపోయింది. ఇంకా ఏడింటి నుంచీ నాక్ ఖాళీ ఉండదు.
ఏ ఏం పని చేత్నవ్ ఏంటి.
ఫోన్ లోనే పన్ జెత్త
గప్ప పనే. ఖాళీ ఉండదడే మళ్ళీ ఈవినింగ్ ఎక్కడికన్నా ఎల్తనవెమో అనుకున్నానే.
ఎక్కడికీ వెల్లను. ఒక దానిక్ పెట్ట అన్నాన్ కదా అందులో సెషన్ చూడండి వీడింటికనోచ్చింది. అే
మ్ ఇహ ఊడు అన్నీ వెళ్తావు వత్తావు
మరి ఏదోకటి చెయ్యాలి కదా ఉ అందుకని ఏడున్నరకిే ఇంకా అద్ చూత్తను ఏమంటాడు.
ఏంటో తనకే టూ హండ్రెడ్ దివ్య తీసుకుందాని ఇచ్చసనే ఎల్గివ్వలి. ఉమ్
పేర్లు చెప్పకండా అసలు ఉండలేకపోతన్నాం మనమె ఒకసారి చెప్పేసామని అత్తమా అది కట్టేస్కుంటున్నావ్
అవున్ గా
అలవాటయిపోయింది ఇంకా
ఇప్పుడు దాని పేరు చెప్పాన నేను
మరి చెప్పలేదా బోల్డన్ని సార్లు వచ్చేసాయి
నేను తన పేరు చెప్పలేదు కదా అందుకని నేను తనన్న మెన్షన్ చేశాను కదా దీనికి ఇవ్వలేదు కద దీని పేరు కూడ చెప్పలేదేమో అనుకుంటున్నాను దీని పేరు చెప్పసనా తన పేరని తన పేరు చెప్పకుండా తనని మెన్షన్ చేసానా కారు గుడ్
ఆ ఉంచండి
ఊ ప్చ్ అవునంట ఏంటి ఇప్పుడు ఏ సబ్జెక్ట్ మాట్లాడదాం దేవుడి గురించి మాట్లాడతావా
హా అలాంటి టాపిక్స్ తీసుకోన్ లటం మన వల్ల కాదమ్మా ఫ్లో లో వెళ్ళి పోవాలంటే
ఉగాది ఉగాది ఎప్పుడు వచ్చిందే పదమూడ అయి ఈ రోజు పన్నెండు అ ఈరోజు ఈరోజు డేట్ ఎంత అసలు పన్నెండు
ఉగాదేప్ ఎప్పుడో తెలీదే హు నేను చూడట్లేదు కానీ ఈ నెలే వస్తాది అని మాత్రం తెలుసు
అవును మార్చి లోనే వత్త ఉగాది ఉగాది ఉగాది
మా క్యాలెండర్ బయటే ఏ నైన్టీన్త్
నైన్టీన్త్ వచ్చిందా పచ్చడి చెతారు కదా పచ్చడి పచ్చడి ఉగాది పచ్చడి షేడ్ రుచులు
నువ్వు ఒకసారి కూడా తినలేదు అన్నావు కదా నీవి ఇంటికి తీసుకొచ్చేస్తాను లే టేస్ట్ చూదువు కానీ
ఓస్ కే బర్త్ డే గిఫ్ట్ ఇవ్వండి నాకు
కుక్ చేయడం కాదు మొత్తం కలపడమే ఉంటది చేతో చేస్తా
హా మొత్తం రోట్లో ఏసీ పచ్చడి చేసేస్తారా
రోట్లో ఏమి వేయరు కానీ చేత్తో కలుపుతాం మామిడికాయ ముక్కలు బనానా ముక్కలు ఏయ్ ఇంకేంటి చింతపండు పులుసు మళ్ళీ యాపాకు యాపాకు ఉ అంటే ఇట్కు ఆ ఉ
శిగేరేథరా
ఆ వాటి చిగేరే తరు
ఊ
హ అయన్నీ వేసి బాగా మిక్స్ చేసేసి బెల్లం వేస్తారు పచ్చిమిరపకాయలు కూడా వేసుకోవచ్చు కావాలంటే
వద్దులే కారం గా ఉంటది
కొంచెం కొంచెం పీసెస్ కట్ చేసుకొని
ఉ
అలా చేసుకుంటాం
మటన్ బిర్యానీ అయితే నచ్చా కొత్త కొత్త సంవత్సరం అంటారు కదా ఉగాదిని కొత్త సంవత్సరం అంటారు
ఏంటి మనం జనవరి ఫస్ట్ చేసుకోనేవ కన్నా ఇంకా ఇప్పటి నుంచే యో ఫస్ట్ సంవత్సరం స్టార్ట్ అయినట్టు లెక్కేస్తా
ఇప్పుడు మళ్ళీ ఇప్పుడు ఇంట్లో వని దులిపే ఏసీ ఉతు ఏమి చేస్తారు బట్లు అవి
ఇప్పుడు కాదు సన్ మేమైతే ఎప్పుడు నోములకే వండి పనులు ఎట్టుకుంటాం ఉగాది ఇక మామూలుగా ఇల్లు కడుకోని చేసుకుంటాం ఆన్
ఉ ఇంట్లో పచ్చడి చేసుకుని తింటారా గుడికెళ్ళ అవసరం లేదా ఈ ఉగాది ఎ దేవుడు పన్య
ఉ ఉగాది ఆ వినాయకుడు పండుగ అంటే ఫస్ట్ దేవుడు వినాయకుడు అన్నమాట ఏ పూజ చేసుకున్నా సరే ఏ పూజ చేసుకున్నా సరే ముందు వినాయకుడిని నీ పూజ చేసి ఇంకా అక్ నుంచి అన్ని దేవుని పూజ చేసుకుంటూ ఉంటాం
ఉహ అంటే పోగదా అందర్బా అన్నమాట నూతన సంవత్సరం శుభాకాంక్షలు చెప్తారు ఒక్కొక్క దేవుడికి
ఆ అందుకేోగాది చెప్తారు
అ
ఏంటి ముందు చ పూలుసావా అన్నింటిలోన చిన్నగా పసుపు ముద్దలాగా పెడతారు ఆకు మీద
ఆ సినిమాల్లో చూసా సినిమాల్లో చూసాను ఉ
ఆ పసుుపు మొద్దనే వినాయకుల్లాగా ఓ చే వినాయకుడు పెట్టినట్టు పెడతారు అనమాట అన్ని దేవుళ్ళ ముందు పెడతారు
ఆ ఇదేంటది నవంబర్ లో వెనక్కి చవితేా నవంబర్ లో వతుంది అనుకుంటా
వినాయక చవితి
ఎక్కువగా వినాయక చవితి వినాయక చవితి అయితే చాలు పుస్తకాల మీద కాదు అందరు పుస్తకాల మీద ఒకటే సింబల్ ఉంటది పసుపు తోటి
ఆ ఓము మీరు కూడా ఏంటి మా అమ్మ చేసినప్పుడు బుక్స్ తేమంటది నేనైతే రెండు మూడు తీసుకు కెళ్ళిపోతాను మా డాడీ అయితే వెల్డింగ్ చేసి సామానులు తేస్తాడు మా అన్నయ్య యే ఒకటి మా అన్నయ్య చేసే బుక్ ఒకటి తెచ్చుకుంటాడు
అవును ఈ ఓం అనేది పసుతో రాయడం చూసాము గాని మా శిలువు గుర్తుని వస్త రతం ఎవరని చూసారా నేను చూశాను మొన్న అక్కడికి వెళ్ళినప్పుడు వర్క్ చేయడానికి వెళ్ళినప్పుడు ఫస్ట్ పేజ్ లో రికార్డు ఫస్ట్ పేజ్ లో ప్రతి పేజ్ లోనూ
సిలివస ఎపలా చవలా
హమ్
చూసి చాలా షాక్ అయ్యాను ఇదేంటిది ఇలా గీశారు ఏంటని
అవా
చెప్తున్నా నేను పడట్లేదా
సౌండు తక్కువగా వస్తుందే వినపడుతుంది
పసుపు తోటి క్రాస్ సింబుల్ వేసారు చూసి షాక్ అయ్యాను అంటున్నాను
వాళ్ళు కూడా ముందే
కాదా ఎక్కడ చేసామో అడమా హిందు కదా అక్కడ మేడం చెప్పాను కదా ఆవిదేసినివి అయి అన్నియు ఈయనైతే అలాంటివి చేయడు సరేలే ఉ నేన్మా
హమ్
మా అమ్మ ఎక్కడికి వెళ్ళి పోయిందొ ఏంటో నైట్ అంతా గొడవ బొమ్మ గురించి
ఏం బొమ్మ ఆ అదా
నేను తనతో గొడవ మామూలు గొడవ పెట్టలేదే
మా ఇంట్లో మాకు గొడవే ఏంటి నేను పడుకుని పోయా నైన్ నైన్ కి పడుకుని పోతుంనాను రోజు నైన్ థర్టీ కి అలా నిద్ర వచ్చేస్తుంది ఇకా ఇంకా వాక్ చేసి వాక్ చేసి ఇంకా నైన్ థర్టీకి అలా పడుకుని పోతున్నాను కాళ్ళ నొపి అట్ల వచ్చేసి ఇంకా అలాగా మళ్ళీ లేసిపోయినే టెన్ కే గొడవలేని పడుతున్నా ఇంట్లో మా డాడీ లేటు గా వచ్చారు మా అన్నానేమో తిట్టేతున్నాడు
హమ్ హా
నేను లెగిసి చూసి మళ్ళీ వెళ్ళి దుప్పటి మూసుకెట్టుకొని పడుకోని పోయాను ఇంకా వఏదో మన ఇన్వాల్వ్ ఉంది మనం ఇన్వాల్వ్ అయితే ఇంకా అయిపొద్ది సినిమా అయిపోధి
ఎవరూ
అందుకని అదే ఓవర్ రియాక్ట్ అయిపోతాన్నా మళ్ళీ ఎక్కడ లేమి స్ట్రెస్ వచ్చింది
ఏ కం పోడుకోవాలి తర్వాత మళ అదే దప్పట్లో
ఆ అందుకనింకాద అప్పుడు మూసుకెట్టుకొని పడుకుని మళ్ళీ పొద్దున్న అడిగారు చూడుమామ్ మన ఎక్కడికి వెళ్ళేటప్పుడు అడుగుతున్నాను ఏంటమ్మా అని అంటే మా అమ్మ ఏదో చెప్తుంది కాదు నైట్ ఏంటి అని అడిగితే అప్పుడు చెప్తుంది
ఉమ్ మా ఇంట్లో ప్రతి రోజు కూడా వెలగైతే మన్ని చలలిగ ఇటుకి వస్తాడు కదా ఇంటికి ఏ టెన్ మినిట్స్ అ ఇందు కాల్ డిస్కనెక్ట్ అయిపోద్ది ఖర్చి
సరే
ఆ